నమస్తే ఎలా ఉన్నావు
నమస్తే నేను బాగనే ఉన్నాను నువ్వు ఎలా ఉన్నావు
నేను కూడా బానే ఉన్నాయి ఈ మధ్య మీ ఇంట్లో చాలా సౌందర్యం కనిపిస్తుంది ఏదైనా ప్ర ప్రత్యకమైన పండుగ ఉందా
అవును ఇప్పుడు ముస్లిం ఎంతో పవిత్రమైన విభజన జరుగుతుంది
నువ్వు రంజాన్ గురించి చాలా సార్లు విన్నాను కానీ అంది ఎలా జరుపుకుంటారు పూ పూర్తిగా తెలియదు నవు కొంచెం వివరంగా చెబుతావా
కచ్చితంగ చేత. రంజన్ అనేది కాలి క్యాలెండర్ల అప్పుడు ఇంకా నెల ఈ నెలలో ముస్లింలు దేవుని దగ్గరగా కావడాన్ దగ్గర కావడానికి వస్ ఉంట
ఉపవాసం అంటే రోజంత తినకుండ ఉండటమ?
అవున్ ఉదయం సూర్యోదయం కంటే ముందే ఆ లేసి చేస్తా ఆయ సూర్యాస్తమయం వరకు తినకుండ, తాగకుండ ఉపవాసం ఉంటా టరు దీన్నే రోజు అంటా రోజా అంటారు
కాని చాలా కష్టంగా ఉండదా?
మొదట్లో కొంచెం కష్టంగా అనిపిస్తుంది కానీ, భక్తి నియంత్రణ ఉంటే అలవాటు అవుతుంది ఉపవాసం మనకు సహా. సహనం నేర్పుతున్
మీరు ఉదయం ఏం చేస్తారు?
నేను ఉదయం చాలా త్వరగా లేచి ఏ కాఫీ తాగి ఒకాల్ ఒకళ్ భోజనం చేస్తా అది రోజంత రోజంత ఉపవాసం ఉన్నందుకు శక్తిని ఇస్తు
అప్పుడు సాయంత్రం ఎప్పుడు ఉపవాసం ముగుస్తుంది?
సూర్య అస్తమయం అయిన తరువాత. వత్తానే మే భోజనం చేసి ఉపవాసం ముగిస్తు
ఉస్తార్ సమయంలో ఏమైనా ప్రత్యేకమైన వంటకాలు ఉంటాయా?
ఆ అవును. ఖర్జూరం పండ్లు, జ్యూసు అ సమోసాలు, హలీం లాంటి వంటకాలు ఉంటయి. కుటుంబ సభ్యులందరూ ప్రేయర్ చేస్తా
చాల ఆనందంగ ఉంటుందని అనిపిస్తుంది.
నిజమే ఇత్తర్ సమయంలో స్నేహితులు అందరూ కలిసి ఉండటం చాలా ఆనందంగ అనిపిసస్తుంది.
అ రంజాన్ నేలో ప్రార్థనలు కూడా ఎక్కువగా చేస్తార?
రోజుకు ఐదు సార్లు నమాజ్ చేస్తా అదనంగా రాత్రి పరావి పరావ అది ప్రత్యేక ప్రార్థనలు కూడా చేస్తాం. అది రాత్రి మసీదులో చేసే ప్రత్యేక ప్రార్థన చాలా మంది కలిసి దేవున్ని ప్రార్థిస్తార్.
రంజాన్ సమయంలో పేదవారికి సహాయం కూడ చేస్తారని విన్నాను.
అవులో దాన్ని జకాత్ అంటార్. మా సంపదలో ఓ కొంత భాగాన్ని పేదవార్ పేదవారికి ఇవ్వాలి.
అది మంచి అది చాలా మంచి ఆచారం
నిజమే దానం చేయడం ద్వారా సమాజంలో సమానత్వం పెరుగుతుంది
రంజాన్ చీరలో వచ్చే పండుగ ఏమిటి
రంజాన్ ముగిసిన తర్వాత ఈద్ ఉల్ ఫితర్ పండుగ వస్తూ
ఈద్ పండుగ ఎలా జరుపుకుంటారు
ఆ రోజు కొత్త బట్టలు ఏసు కుంటారు పెద్ద ప్రత్యేక బా తర్వాత ఒకరినొకరు తావి ఆలింగణము చేసుకుని ఈద్ ముబారత్ అని శుభాకాంక్షలు చెప్ ప్పు
ఆ రోజు ప్రత్యేకమైన స్వీట్లు ఉంటాయా
అవును సూస్ ఏ పేరు కుర్మా అనే స్వీట్ చాలా ప్రసిద్ధి
అది చాలా రుచిగా ఉంటుందని విన్నాను
అవును పాలు ఖర్జూరం డ్రై ఫ్రూట్స్ ను తయారు చేస్తారు
రంజాన్ మనకు ఏమి నేర్పిస్తుంది
రంజాన్ మనకు సహనం దానం దయా మరియు ప్రేమ నేర్పిస్తుంది
నిజమే ప్రతి పండుగ మనకు మంచి విలువలను నేర్పుతుంది
అవును మతం ఏదైనా అయ్యో మళ్ళ అందరిలో ప్రేమ ఏమి ఉండది
చాలా మంచి విషయాలు చెప్పారు ఇప్పుడు నాకు రంజాన్ గురించి చాలా స్పష్టంగా అర్ధ మైంది
నీకేం అవుతుంది తూంద ముందుగా
మీకు కూడ ఈద్ ముబారక్ అన్న
అ రంజాన్ మరియు ఈద్ ముబారక్ శుభాకాంక్షలు ధన్యవాదాలు చ
ఆ పండుగ రోజు సిరి కుర్మ ఎలా చేస్తారు
ఏది సిరి పాయసం చేస్తావ్ దూరం నుంచి
మీరు ఏ ఏ పూట చదువుకుంటారు
హలో
అ
హలో
హలో
ఏమో మాట్లాడుతోంది ఆ హలో
శిరి కుర్మ అంటే ఏమిటి అది ఎలా ఉంటుంది హలో
షిరి కుర్మ అనేది చాలా రుచికరమైన సీట్ అది పలు ఖర్జూరం సేమియా మరియు డ్రై ఫ్రూట్స్ తో తయారు చేస్తారు
వావ్ చాలా రుచిగా ఉండేలా అనిపిస్తుంది అది ఎలా తయారు చేస్తారో
మొదటగిన్నెలో కొంచెంనెయ్యి చేస్తా
ఉ తర్వాత ఏం చేస్తారు
ఆ నెయ్యి లో సేమియాను బంగారు రంగు వచ్చే వరకు వేస్తాం
సరే తర్వాత ఏం చేస్తారు
అదే గిన్నెల పాాలను పోసి బాగా మరిగిస్తాం
పాలు మరిగిన తర్వాత ఏం చేస్తారు
పా మరిగిన పాలల్లో వేయించిన సేమయాలు వేస్తా
డై ఫ్రూట్స్ కూడా వేసినార
అవును బాధమ్ కాజూ పిస్తా కిస్మిస్ లాంటి డ్రై ఫ్రూట్స్
ఖర్జూరం కూడా వేస్తారని విన్నాను
జ
అవును చిన్న చిన్న మొక్కలు కా కట్ చేసిన ఖర్జూరం కూడా వేస్తా
చక్కెర కూడా వేస్తారా
అవును కొంచెం చక్కెర లేదా బిల్లం వేస్తాం తర్వాత బాగా కలుపుతాం
వాసన కోసం ఏమైనా వేస్తారా
అవును ఏలకుల పొడి వేస్తాం వేస్తే చాలా మంచి వాసన వస్తుంది
ఐదు నుండి పదినిమి
తర్వాత ఎంతసేపు మరిగించాలి
అప్పుడు అది చాలా ఆ
తర్వాత ఎంత సప్ప
పది నిమిషాలు మార్గిస్టేక్ అప్పటికే సీటు గడగ అవుతుంది
ఇప్పుడు అది చాలా రుచిగా ఉంటుందా
చాలా రుచిగా ఉంటుంది ఏ రోజుల అందది చాలా ఇష్టమైన కన్సర్
వావు ను్ చెప్పిన తర్వాత నాకు కూడా తినాలని అనిపిస్తుంది
ఈది రోజున మా ఇంటి కురు తెస్త
నిజంగా వస్తాను ధన్యవాదాలు
స్వాగతం
అందరికీ ఈ పండుగ శుభాకాంక్షలు
నికూడా
ఓకే
బాయ్
బ